హలో మ్ అక్క ఏం చేస్తున్నారా
ఏం చేయలేదు రే చెప్పాల నువ్వే ఏం వేం చేస్తున్నా
ఏ జేతలే ఒట్టిగనే వున్నా కల్లరేసుకున్నా ఇప్పుడే ఆకలి కావట్లేదు టిఫిన్ లేట్గా జేసినా నువ్వు నీకైతే అసలు నువ్వుతి ఏం తింలేదు కదా పొద్దున్ననుంచలే గ్యాస్ ఫామ్ అయితది తెల్సా
నేను టీ తాగేను ఇగ
టీ తగినవ్ ఇంకా గ్యాస్ వచ్చిద్ది ఇంకా తర్వా అప్పటి నుంచి ఇప్పుటి వరకు ఏందిల్
తింటాలే నాకు నిజంగానే ఆకలేయట్లే
ఎందుకు
తెలీట్లే వీళ్ళని ఎలాగైనా ఒప్పించేయాలమ్మా మనం
ఆ అక్క కన్విన్స్ చేయరాదు మెల్లగా మిల్లని
అదే అదే
ఎంత రిస్క్ వాడేకన్నా అదే బెటర్ అక్క
ప్రాబ్లమ్స్ లో కట్
ఆ అవునక్క మళ్ళా ఇప్పుడు అయి అన్ని ఇబ్బంది అక్క కాదా
ఆ మా జీజు ఏమండి ఇస్తాడు కాని మనీ ప్రాబ్లం అంతేం కాదు
మ్
కానీ ఎందుకు అని
మనీ ఆ వికా మ్యాట్రుడా
ఉ మ్ అదే మనీ ఇంగ ఆది మానీ కేడా ఫుడ్ ప్రాబ్లమే
అదే ఫుడ్ ప్రాబ్లం మళ్ళీ అన్నీ ఏదో పెద్ద అదేనా ఉంట చూడు సంసారం సంసారానికి కావాల్సినన్ని మళ్ళీ కావాలి మళ్ళీ ఆ ఈటికి రోజు పని
ఆ ఒక చదరంగం గయి అయిపోద్ది మంది
హ్మ్
ఏం కర్రీ
వే న్న
హ్మ్ వాళ్ళ నొప్పిచ్చేసి మన దారిలోకి తెచ్ చేసుకుంటే చాలల్ రసామె
హ్మ్
ఆ పొట్టిదాన్ తోనే ప్రాబ్లం
ఇప్పుడు బానే ఉంటదక్క కాదక్క కాదిప్పుడు బానే ఉంటది ఇంటి అనికి చేసుకోవడానికి బాగుంటుంది ఆడి పోయిన తర్వాత ఇప్పుడు కలల్లో బాగుంటది ఇట్లా ఊహించుకుంటానికి ఆడ సిచ్యువేషన్ కి వచేసరికి ఏం బాగుండదు కదా
అంతే మనక్ తెలిదు కద రా అయ్యి ఇప్పుడు ఎలా ఏది మరి అంత కూడా తెలియదు ఇప్పుడు మనం అనుకోలేదు కదా ఇక్కడ ఫుడ్ ఇలా మనకి ఇలా ఇలా వద్దని అట్లు వానే ఉండింది కదా అదే ప్రాబ్లం
హు
ఎప్పుడు ఎలా ఏది మారుద్దో మనక్ తెలియపాయా
ఇప్పుడు హాస్టల్ అంటే ఏం కాదక్క ఏ టైమ్ అయినా ఏం కాదు అంటే లేవడం చేయడము అట్ల కాద
ఉమ్ అదే అదే
ఉ
ఉ
మా అంటే ఇప్పుడు హాస్టల్ లో ఉంటే కొంచెం ఎక్ ఎక్కువ అయితది ఏమో ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎక్కువ అవుతుది
ఉ
అంతే కదా
అంతే
అనేది మనకు కొంచెం తక్కువ వత్తుంది అనుకుంటే అయిపోతుంది
ఉ
ఉమ్ ఇంకేం సంగతి అక్క
చెప్పాల్ రె
నువ్ నువ్వు తినాలి మర్చిపోతున్నాం తినడుమ తిినడు మర్చిపోతున్నా
తింట తింట ఆ మెగా ఫ్యామలీ కొ కూతురునీ చూపి
ఆ నిన్న నిన్ననే నిన్న ఆమె బర్తడే
అది థర్డ్ ఇయర్ మూడో సంవత్సరం మూడో బర్త్డే అంట
అవునంట
బా ఏ దీని పోలికలు ఉన్నాయ్ వాళ్ళ అమ్మ పోలికలు
అవును వాళ్ళ అమ్మ ఫేస్ కట్టే ఉంది కొంచెం వాళ్ళ నా నాన్నయ్ ఉన్నాయి
ముక్కు మొత్తం దాన్దె ఉంది వాళ్ళ అమ్మది
ముక్కు అను చిక్స్ చెబ్బీ చిక్స్ అంటే పైన
అ ఆ ఇప్పుడే చూసా నేను
నే న్ నిన్ననే చూసిన
ఇందాక నైన్టీన్ ఓకే లె
ఉమ్ నిన్ననే ఎత్తినారు
ఆదివారం బా అది మాత్రం ఎక్సలెంట్ ఉంటది రా స్వామి కోడలు
అసలు ఎంత అదృష్టం అక్క వాళ్ళకి అమెకాని ఆటిట్యూడ్ ఉండ దక్క అంత ఉన్నా కాని వీళ్ళకంటే ఆమ ఉంటది కాని అంటే అది అసలు ఉండదు ఆ లావనే బానె ఉండదట అంటే పేర్లు మెన్షన్ చేయొద్దు ఆ అవు బాగనే ఉంది వచ్చిన వాళ్ళు బాగనే ఉన్నారు అమ్మాయిలే అది ఆడపిల్లలే
అలా ఉన్నారు.
ఉమ్
ఊ ఈమె కూడా వెళ్ళిందే
ఆ
ఈమె కూడా వెళ్లిందా, అన్నాలే కొడుకును కూడా తీసుకొచ్చాడు రేయ్, వాడు
అవునా, చూపియ్యాలి కదా.
ఫేస్ చూపియ్యలా
ఉహు ఆ ఫోటోలు చూడలే, నేను ఓన్లీ ఒకటే చూసినా అదే వాళ్ళిద్దరు ఎత్తుకుంది, వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు కదా. పక్కన్నేమో వాళ్ళ అమ్ముంది, ఆ ఒక ఫోటోనే చూసిన.
ఇక్కడ ఒక అది వీడియో రిలీజ్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్
ఓకే
అది చూస్తున్నా, దాంట్లో ఉన్నారు అందరూ.
ఆహా
ఊ అపోలో వాళ్ళంటే ఏమన్నానా?
ఉమ్మ్ మళ్ళీ ఆ అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్టివ్ గా ఉంటది కదా. కాదా వాళ్ళ ఫ్యామిలీ, అంత ఉన్నా కానీ అంత ఓవరాక్షన్ చేయరు కదా.
ఆహా వాళ్ళ ఫ్యామిలీలో వాడంటే నాకు కొంచెమైనా రెస్పెక్ట్ ఉందివే.
ఉ వాళ్ళక్కా, ఇప్పుడు వీల్ వీళ్ళ అమ్మ నానా, వీళ్ళ అమ్మ నానా
ఎవరి అమ్మా నాన్న? ఆ ఓకే ఓకే వాళ్ళు కూడా మంచోళ్ళే.
ఉమ్ మంచిగా ఉంటారు. వాళ్ళ అమ్మమ్మోళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళై ఇప్పుడు కూడా చూడరాదు వాళ్ళ తాత ఎంత యాక్టివ్ గా ఉంటాడో కానీ ఏజ్ అంతున్నా గాని.
అందుకే కదా ఆయన అంత బిజినెస్ చేసుకుంటున్నాడా
ఊ ఆమెకు చూడరాదు ఆడపిల్ల అయినా గాని, ఎంత బాధ్యత ఇచ్చిండో ఆమెకి.
ఆ
అది గ్రేట్ అసలు అంత ఉమ్ మనవరాలకి
అంతే మనవరాలే అమ్మా, ఇంకొక సినిమా వస్తుందమ్మా ఇటిది
హు
మొన్న మనం వెళ్ళినవాడిది మళ్ళీ ఇంకో సినిమా వస్
తెలుసు తెలుసు ఆగస్టులో కదా
ఉమ్ సాంగ్ రిలీజ్ చేసాడు.
ఆహా, అవి బాగుంటాయి కావచ్చు. అంటే ఎట్లా అది పోస్టర్ అయితే మంచిగ ఉంది. లైక్ ఏదన్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంది.
జుందే అని ముందుగానే చెప్తాడు ఓడే, ఇలా వస్తాయి కదా
ఆ
వాళ్ళనించా, ఇది అది ఇది అది అని
మ్మ్ఁ
ఈడు కలికి టూ ఎప్పుడు తీస్తాడో నా సామిరంగా
కనీ అసలు వాళ్ళు కూడా డౌన్ టూ ఎర్తక్క వాళ్ళ అన్న తమ్ములు ఇద్దరు గూడా కాదా అసలు యాక్టర్ల లాగా వాళ్ళ అన్న తమ్ములు ఇద్దరు మనం బోయినం చూడు సిన్మాకి
హుమ్మ్ యాస్సాలు యాటిట్యూడే ఉండదు
అసలు ఉండదు వాళ్ళసలు అబ్బా వాళ్ళని జూత్తే రియల్గా యీలదా ఇలా ఇవాళ యాక్టర్లు అయినా గాని అంతలా అసలు ఎట్లుంటర్ రా అని ఎంతైనా తెలుగోళ్లే కొంచెం షో జేత్తరు అక్క అట్ సైడోళ్ళకి అట్లా ఏం ఉండదు తెలుసా కదా
నిజమే ఒక్క సక్సస్ రాగానే యాట్
ఆఁ అసలు ఇంత పైకి పైకిపోయి ఇంక మొత్తం పైన చూస్తారు వీళ్ళుట్లా కాదు ఓ అట్లాంటి సక్సెల్లు ఎన్నో చూసింర్రు వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడే అనిపించ్చి నాక ఎంత రెస్పెక్టబుల్ పర్సన్ అని చెప్పి వాళ్ళ వాళ్ళకంటూ గూడా ఉం ఉంటాయి కదా గోల్స్ అని చెప్పి వాళ్ళమ్మెళ్ళ ఇంట్లో ఉన్నాను ఒక ఇంటర్వ్యూలో యిన్నావా చెప్తడు వాళ్ళ వైఫ్ హాఁ అంటే ఇన్ని రోజులు వీళ్ళ దగ్గర ఉంది కదా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటది వాళ్ళ కూతురు అంటే వాళ్ళ కూతురుకి గూడా ఉంటది అంటే వాళ్ళ వైఫ్ మీన్ ఆఁ ఇట్లా ఉండాలని ఉంటది కదా వాళ్ళక్ గూడా అని చెప్పి వాళ్ళు ఎక్ ఎక్కడ్నో ఇంగ పేర్లు మెన్స్
కూడా టైమింగ్ ఇస్తార్రే ప్చ్ సాటర్డే, సండే షెడ్యూల్ ఏం పెట్టుకోకుండా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు.
అవునవును
తిగోడు మంచిగా చూసుకుండు వాళ్ళ భార్య దానికి చూడు అది పెళ్ళయింది గదా
హ్మ్ఁ
ఈ ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ తీస్తద్ అది గూడ
అవునవును
ఇలాగా ఎలా పడితే అలా తీయికుండా కానీ మొన్న సినిమాలో కొంచెం క్యారెక్టర్ అలాంటిది అనుకో
ఇంగ అన్ని ఇంగ్ ఓరియంటెడ్ దొర్కలంటే కొన్ని కొన్ని సెట్ కవులే
ఆఁ అంతే మొన్న దాంట్లో గూడా ప్చ్ ఒక్క దాని కోసం చేసింది
హుమ్మ్ఁ
మంచిగా మంచిగావె మంచిగా తీసింది సినిమా అయితే బాగుంది హిందీ సినిమా
క్క ఇప్పుడు మనం జూసిన హీరో వాళ్ళ తమ్ముడు కూడా మంచిగ అనిపిత్తది
నా కోడుమ్ ఓడు అంటే చాలా ఇష్టం నాకు వాడికి అసలు యాటిట్యూడ్ ఉండదు ఏం ఉండదు సరదాగ్ ఉంటాడు
ఆఁ మన మన సైడ్ అంటే మనమింగ‌ ఇప్పుడు మెస్సన్ చేయొద్దు కదా మనొళ్ళు అంటే చానా ఇష్టం వాడికి వాళ్ళ యాక్టర్ల అంటే వాళ్ళ సైడ్ కంటే ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేత్తాడు ఆఁ తెలుగు బాగా మాట్లాడ్తడు ఎప్పుడు నాతోనే ఉంటరక్క వాళ్ళు కదా!
హ్మ్ఁ సరే అయితే మళ్ళీ చేస్త
ఉ సరే అక్క
ఉ